హలో బాగున్నారా అండి
ఆ బాగున్నా నుబాన్నావా
బాగున్నానండి
ఏం చేస్తున్నావు
ఏం చేయట్లేదు ఇందాకే ఇంటికి వచ్చాను కాఫీ తాగాను ఫ్రెష్ప్ పోయాను మీరు ఏంచేస్తున్నారు
నేనేం లేదండి తినాల అని ఆలోచిస్తూ కూర్చున్నానండి తినాల అని అట్లే రీల్స్ చూస్తూ ఉంటే అట్ అంటే చిన్నవ చిన్ననాటి ఇవన్నీ ర రిల్స్ లో వస్తా అంటే అవి గుర్తుకొస్తాం అయ్యో అప్పుడు ఎంత బాగుండేయి కదా బాగుంటుంది అప్పుడంతా ఇప్పుడు ఒక్కొక్కరు క్కొక్క దగ్గర ఉన్నారు కదా అని
అవునండి అంతే అప్పుడు అప్పట్లో మనకు టెన్షన్లు తలకాయి నొప్పులు ఏం లేకుండా ఉంటుండే
అవును ఇప్పుడు అసలు అసలు ఇప్పుడు ఒక్కొక్కరు ఎక్కడెక్కడన్నారో కూడా తెలీదు అసలు ఏం చేస్తున్నారో తెలీదు ఒక్కరుగాని మాట్లాడరు టచ్ లో లేరు
అవునండి ఎందుకు
నీకెవరైనా ఉన్నారా టచ్చలో చిన్న నటి
లేదండి ఎందుకంటే వాళ్ళకి కొద్ది మందికి పెళ్ళ అయిపోయింది కొద్దిమంది ఏమో జాబ్ చేస్తున్నారు
హ
ఇంకా జాబ్ అంటే ఇంకా తెలిసిందే కదండి పొద్దున్న తొమ్మిదికి వెళ్తారు ఆరుకు వస్తారు ఎనిమిదికి వెళ్త వెతారు ఐదుకు వస్తారు వాళ్ళు వచ్చి రెస్ట్ తీసుకుంటారు ఇంకా మనతో ఎక్కడ మాట్లాడతారండి
ఆ అదినిజమే లేండిసలు నిజంగానే
ఏదైనా పడుగ వచ్చినా కూడా ఊరిక వస్తారండి వచ్చి పొద్దున్నక వస్తారు ఈవినింగ్ కంతా వెళ్ళిపోతారు ఆ బాగు బాగున్నావా తిన్నావా ఎలా ఉన్నావు ఎక్కడ జాబ్ అంతే అండి మాటలు
అయ్యో కానీ నిజంగానేప్పుడు చిన్నప్పుడు అసలు ఎట్లుంటాంట మీ కదా అసలు అంటే ఫ్రెండ్స్ అంతా స్కూల్ కి వెళ్తాం మీ ఇంకా స్కూల్ నుంచి వస్తేనే ఏం లేద అసలు ఏం పని ఉండవు ఏమైనా ఉంటే అట్లా పా ఇలు ఏమైన్నా కొన్ని ఉంటాయేమో కడిగేసి ఫాస్ట్ ఫాస్ట్ గా
హ్మ్
కూడా తీనేసేవాళ్ళం కాదండి ఆ టైమ్ లో నేనైతే అట్లా పరిగెత్తుకొ పోతాంటి మాకు గ్యాంగ్ ఉండేది అ ప్పుడు మా ఇంటి దగ్గరే వాళ్ళన అంతా జత చేర్చి బా మంచి గేమ్స్ ఆడ తం మీ సాయంత్రం అయింటే అసలు స్కూల్ అయిపోవాలి అంతే ఎ ఎప్పుడెప్పుడు బెల్ కొడతారా ఎప్పుడెప్పుడు పరిగెత్తుకొని పోదామా అని ఉంటంటి నేను
హ్మ్ సాయంత్ర అయితే ట్యూషను అందరు వస్తారు చదువుకుంటాము ట్యూషన్ లో మంచిగా
మీకెవరు చిన్ననాటి ఫ్రెండ్స్ అయితే టచ్ లో లేరు అయితే
ఎవ్వరు లేరండి టచ్ లో నాకూడా
అవునండి నాకు ఎవరో ఇద్దరు ఉన్నారండి ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు చేస్తా అంటాం అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడుతంటాము ఎక్కడికైనా పోవాలంటే టైం కుదిరినప్పుడు చూసుకొని పోదామని ప్లాన్ చేస్తాంటాము
అవునండి అలా ఉంటే బాగుంటుందండి అవునండి అప్పుడు ఊర్లో ఉంటాము చిన్నపిల్లలముంటాం అప్పుడు మనం అంత చిన్నపిల్లలాగా కానీ ఏమంటే అప్పుడు రెండు రూపాయ పాయలు ఇవ్వడానికి కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఇవ్వరు అరెండు రూపాయలు ఇస్తే ఐస్ కండలు తీసుకునేది ఎట్లా ఖర్చు పెట్టాలా అని చూస్తుంటాము
కాదండి ఐస్ పుల్లలు పరిగెత్కొని పీపి అని వస్తే మేము అక్కడ ఏవో సీసన్ అప్పుడుంతా సీసాలు ఉండాచు
అవునండి సరాపు తాగేసి పడేసిన సీసాలు
ఆ అప్పుడు ఇస్తే వాళ్ళు ఐస్ క్రీమ్లు ఇచ్చేవాళ్ళు అట్ల మేం యడాడో ఉంటే బుడుకొని వచ్చి మరీ తీసుకొని అమ్మి ఐస్ క్రీమ్ తింటాంటిమి గదండి
అవునండి
ఎప్పుడన్న చేశారు అట్లాంట్
అవునండి చేసినాను ఎ ఎట్లా అంటే అవి సీసాలు ఇచ్చేసి ఐస్ క్రీమ్లు తీసుకునేది తర్వాత ప్లాస్టిక్ తో ఏమన్న చైర్లు ఇరిగిపోయినవి ఉంటాయి కదండి ఇంట్లో అవి ఇచ్చేసి తీస్ కోనేది ఎందుకంటే అప్పుడు మనకు డబ్బులు ఇయ్యరు ఇంట్లో వాళ్ళు అప్పుడు ఇట్లా ఎత్తి పెట్ ట్టకునేది వాళ్ళ కూడా తెలినట్టు ఎక్కడైనా దా పెట్టేసేది దాపెట్టేసి ఐస్ కండీలు వచ్చినప్పుడు అవి ఇచ్చేసేది తీసుకొని తినేది
మళ్ళీ ఇంకా నేనేం చేస్తాను అంటే అసలు చాలా గేమ్స్ ఆడతా అండి నేను మా ఫ్రెండ్స్ తో కలిసి చిన్న పిల్లలు అంటే చిన్నపిల్ల చిన్న కదా అంటే చాలా చిన్న చిన్న అంటే ఒక ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడయితే ఇంకా ఇంటి దెగ్గర ఉండేవోల్లు ఆకరి
చిన్న చిన్నపిల్ చిన్న పిల్లలున్న ఇప్పుడు ఇప్పుడు ఊర్లో నైట్ టైమ్స్ ఆడుకుంటా ఉంటాం కదండి అందరం ఆడుకున్నప్పుడు ఏమన్నా లేట్ అయిపోతే నయనకాల దయ్య వస్తుంది నయనకాల దయ్య వస్తుంది అని భయపడతా పరిగెత్తి వెళ్ళిపోయే వాళ్ళం అండి అవన్నీ జ్ఞాపకాలు గుర్తు చేసు కుంటుంటే నవ్వు వస్తుందండి ఎక్కడికైనా అమ్మోలు దేవుడి దగ్గరికి తీసుకోపోతే నేను రాను అనేది కానీ ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనిపిస్ తుంది అంటే దేవాలయాలకు వెళ్ళాలి దర్శనం చేసుకోవాలని ఇప్పుడు అనిపిస్తుంది అప్పట్లో అట్లా కాదు అరే ఎప్పుడు స్కూల్ మనం ఎట్లా అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు స్కూల్ స్కూల్ ఎప్పుడెప్పుడు అయిపోతుందో కాలేజ్ కి ఎప్పుడు వెళ్ళాలో కాలేజ్ ఎప్పుడైపోతుందో జాబ్ ఎ ఇప్పుడు చేయాల అనిపిస్తు అ అనిపిస్తుండేది ఇప్పుడు అరే చిన్నగా ఉన్నప్పుడే బాగుండేది కదా మనకు అసలు ఏం టెన్షన్లు ఉండే ఉండకుండా ఉండేవి అప్పుడు బాగుండేది మనకు మొం మొత్తము ఎవరు అడిగేవాళ్ళు ఉండే ఉండే ఉండేవాళ్ళు లేరు మనము చదువుకోవచ్చు ఇంకా పేరెంట్స్ మీటింగ్ అంటే అవునండి ఇంకా పేరెంట్స్ మీటింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఆ రోజు భయం భయంతో కాలేజ్కి వెళ్ళి స్కూల్ కి వెళ్ళలేది పేరెంట్స్ ఏమేం చెప్తారో టీచర్స్ ఏమేం
చెప్తారు నా టీచర్స్ ఏం చెప్తారో మళ్ళీ వాళ్ళు ఇంక ఇంటికిపోతే ఎన్ని తిట్లులు తిడతారో మళ్ళీ కొడతారో తెలీదు భయపడుతూ అళ్ళతో మళ్ళీ ఇంకా అయితే అయినా ఆ దాని కన్నా చెప్పాలంటే ఎక్కువ ఎంజాయ్ చేసిండేది గేమ్స్ ఆడండి ఆటలాడి అంటే మంచి హైడ్న్ సీక్ ఆడేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు గోలీలాట బొంగ ఏ బొ అవి ఏమంటారండి బొగరీలు వస్తారేమో చెప్ప
బొగరిలాట మళ్ళా ఇంకా చాలా ఉండేవండి ఆటలు
ఉప్పు ఉప్పు ఆటని ఏదో అన్ని చిన్నపిల్లలు టై లో అసలు చాలా అంటే పేర్లు కూడా చిన్న సిల్లి సిల్లిగా ఉండేవి కదండి అసలు ఇప్పుడంతా ఎక్కడంటే కాంపిటీషన్ లెవెల్ లో గేమ్స్ ఆడుతున్నారు ఇప్పుడంతా
అవునండి అప్పుడు మనమంతా గల్లీలు గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళము ఇప్పు ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్లు అయిపోతున్నాయ్
అదే మరి అదే కానీ క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం
అవునండి ఆ టెంకాయ చెట్లో అది ఉంటుంది కదండి దాని పీక్కోనేది దాన్ని ఒకటి మచ్చ తీసుకొనేసి ఆ మంచిగా బ్యాట్ చేసుకునేది బాల్ లేకుంటే పేపర్లన్నీ చుట్టేసి బాల్ చేసుకునేది
కాదండి ఫస్ట్ ఫ్ల్ ఆ టైమ్ లో మనకి కొనిచ్చే వాళ్ళు ఉండాలి కదండి అప్పుడు అమ్మళ్ళకి ఏమన్నా చెప్తే పోతావా ఏమి ఇప్పుడే ఇంటికే డబ్బు లేదంటే వీళ్ళకి బ్యాట్లు బాల్ అంటా అని తిట్
అవును అదే అండి ఇప్పుడు అదే బాల్ కావాలంటే మనము పేప్ పర్లన్ని చుట్టేసి దానికి ఆ ఎంది దారాలు కట్టేసి దాన్ని బాల్ చేసు
ఆ కాదు కానీ ఇప్పుడు చూడండి కాదండి ఇప్పుడు చూడండి ఇప్పుడు అన్ని ఉన్నాయి బాల్కొనే అంత ఇది ఉన్నా బాట్కొనేంత ఇది ఉన్నా కానీ చుట్టూ మనుషులు లేరు
అవునండి అదే ఇన్ని రోజులేమో డబ్బులు లేవు కొనడానికి ఇప్పుడు డబ్బులున్న ఆడడానికి మనుషులు లేరు
మ్
మనము చిన్న పిల్లల్ని చూస్తు అంటే ఈ పల్లెటూర్లో చిన్నపిల్లని చూస్తుంటే మనం మనకే మనం గుర్తు ఎత్తు కోస్తామండి
ఆ నిజంగా అండి అసలు అప్పుడు పోతుంటే ఆ పిల్ల అట్ల అట్లా నాకైతే క్రికెట్ ఆడుతుంటే చాలండి నాకి నా చిన్ననాటి స్నేహితులు తాడిండే గుర్తుకొస్తాయండి. అయ్యో మేము ఇట్లాడతాం మీకు గదా కొట్లాడతాండి మీ కదా పీక్ లాడతాం మీ నో
ఇంకా ఎట్లా అంటే ఎవరు ఒక్కరి దగ్గర షటల్ కాకో ఉంటే చాలండి. ఇంకా ఊర్లో పిల్లలందరూ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళండి. షటల్ కాక్ అంటేనే ఒక రేంజ్ అండి అప్పట్లో ఎవరో ఊర్లో ఒక్కరింట్లో ఉండేది అంతే అండి షటిల్ కాకు అది తీసుకొస్తే వాళ్ళని మాత్రం ఎప్పుడు ఆడిస్తుండాలి కానీ మనం మాత్రం ఆడకూడదు, ఎందుకంటే మనము వాళ్ళ దగ్గర తీసుకొని ఉంటాం గదా చూస్తా ఆ ఉంటే అట్ల కొట్టు ఇట్ల కొట్టు అని చిన్నప్పుడైతే ఆ ఊరు ఊర్లో ఇంట్లో అమ్మోళ్లకు తెలియకుండా ఈత కొట్టేెళ్ళేది మామిడికాయలు దొంగతనానికెళ్లే ళ్లేది చెనిక్కయలు పిక్కు వచ్చేది శనక్కయలు పిక్కో అయితే ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్తాం అనుకోండి పిల్లలందరము చెనక్కాయలు పీక్కుంటాము పీక్ కొనేసి అక్కడే మంటలు వేసుకుంటాం మంటలు వేసుకొని అక్కడికక్కడే తినేస్తాము
మేము చేస్తానమండి అసలు చాలా ఇష్టం అవి అప్పుడు ఆ శన్న కత్నలు దంట్లో వేసుకొ మంట వేసుకొని తినడం చాలా టేస్ట్ వచ్చేవి అప్పుడు ఏం చేస్తాడు ఎత్తు బండిల్లో ఉంటాయి కదా ఆ బండిలు ఎత్తుకొని పోతా అంటే దొంగతనంగా పరిగ ఎత్తుకొని పీకుంటా ఉంటిమి
పీకొనేసేది పరిగెత్తేేది వాళ్ళు వెనకాల పరిగెత్తించుకొని వచ్చేవాళ్ళు
తిడతారే వాళ్ళు తిడతారు చూస్తే అని అంట అంటే అమ్మ చూడలే అమ్మ నేను పోయి పీక్కోని వస్తాను నని చెప్పేసి పరిగెత్తుకొని పోతాంటిమి
కానీ అప్పుట్లో మనకు ఎట్లాంటే ఆ విరిగిపోయిన చెప్పులు గాని అవే బాగుండేవండి అప్పట్లో అంతా ఎవరు ఏమన్నా అనుకోని లెండి మమ్మల్ని చూసి మనము ఏముంది మనకు కవర్ అవుతుందా లేదా అనుకుని తి వాళ్ళము ఇప్పుడు అట్లా కాదు అయ్యో వాళ్ళు అట్లా చూస్తున్నారు ఇట్లా చూస్తున్నారు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని ప్రొఫెషనల్ అయిపోతున్నారు అందరు కానీ అప్పట్లో ఈ శని చనిగిపోయిన చెట్లు అవునండి చినిగిపోయిన చొక్కాలు వేసుకుంటాం తిరుగుతాం ఎవ్వరు ఏం అడి గేవాళ్లు కాదు
అవును
ఇంకా స్కూల్కి పోయే టైమ్ లో అయితే నడుచుకొని వెళ్తా ఉంటాం అనుకోండి.
అవునండి నాకు నిజంగానే ఆ స్కూల్ అయితే అసలు నిజంగానే అసలు ఆ స్కూల్ అయితే మా మూడు కిలోమీటర్లు దూర మండి స్కూలు
ఆ
అప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే మాకు అప్పుడు అంటే సైకిల్ లేవు బండ లేవు ఏం లేవు ఆ టైంలో మేమంతా ఫ్రెండ్స్ బాగా చిల్ అవుతు నడుచుకొని పోతామండి అంటే పోయేటప్పుడు మాకు లేట్ అయిన పర్లా ఏమంటే కొడతారా ఒక దెబ్బ కొట్ట కుందాం నేను కానీ ఇంటి నుంచి వచ్చేటప్పుడు మాత్రము అంటే ఇంటికి పోవాలనే ఆతృత ఎక్కువ అంటే పోయి మళ్ళీ ఆడుకోవాలి కదా ఫ్రెండ్స్ తో అని పరిగెత్తుకొని వచ్చి ఎవరినైనా అంటే ఎవరినైనా బైక్ తీసుకొస్తే వాళ్ళని లిఫ్ట్ అడగడము ఎక్కించుకొని పోరా మేము ఇస్తాంమని చేయడం అయ్యో ఆ రోజులు నిజంగానే చాలా బాగుండండి. కానీ ఇప్పుడు ఒక ఒక దాంట్లో లిఫ్ట్ అడగాలంటే చాలా భయం వేస్తుందండి అసలు
ఎందుకంటే ఇప్పుడు మనకు చిన్నప్పుడు ఏం అమ్మానాన్న వాళ్ళు ఏం నేర్పించారంటే ఆ మినీ వ్యాన్ అనేది ఒకటి ఉండేదండి ఆ మినీ వ్యాన్ ఏమంటే బయటికి పోతే చాలా వ్యాన్ వచ్చింది అనుకోండి ఎవరో దొంగలు వస్తున్నారు ఎత్తు ఎత్తుకుని వెళ్ళిపోతారు అనేదే భయంగా ఉండేది ఇప్పుడు ఎట్లా అంటే ఎవరినైన లిఫ్ట్ అడిగితే ఆహా నేను ఇవ్వను మోఖం మీదే చెప్పేస్తారు
అవునవును కానీ నిజంగానే ఆ రోజు చాలా బాగుండె కదండి
చాలా అంటే ఆ ఆ మెమోరీస్ అన్ని గుర్తు చేసుకుంటుంటే అప్పుడు నేను ఇలా ఉండేదాన్నా మన ఫ్రెండ్స్ తో అలాగుండేదాన్న అంతా అంతా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళమా
కాదు అసలు ఇప్పుడైతే అవి నిజంగానే మర్చిపోలేము అసలు ఆ రోజులన్నీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యువర్ అంటే మీ మీ వల్ల అసలు ఇంకా అంటే మళ్ళీ గుర్తు చేసుకున్నాను థ్యాంక్ యూ అండి సరి సరేరా
ఓకే అండి దాంట్లో ఏముందండి
సరే అండి మరి వుందు నా అండి
ఆ సరే అండి
ఉ